హలో ఆ ఏం చేస్తున్నా
హలో విన్పిస్తలేదు నీ వాయిస్
హలో
ఆ బావున్నావా
ఆ బావున్నా ఏం చేస్తన్నావ్
ఏం లేదు ఇప్పుడే అలా తిని పడుకున్నాను రేస్ట్ కోసం
ఆవు
తిన్నవా ను
ఆ తిన్న నేను
ఏం కర్రీ
నాలా పాప్పు
ఊహూ
మీదేంటి
మాది ఏంటి ఆలూ ఆలుగడ్డ
అవునా
ఏంటి ఏదో సౌండ్ వినిపిస్తుంది చిన్న పిల్లలా ఉన్నారా పక్కన
ఆ చిన్న పిల్లలు అంటే మా అక్క వాళ్ళ పిల్లలున్నారు
ఆడుకుంటున్నారా
ఉమ్మ్ అవును పడుకోరు టైం కి ఆడుకుంటా ఉంటారు
ఏం ఆడుకుంటున్నారు
ఏదో ఇగ బొమ్మల తోటి మొబైల్ చూసుడు టీ వీ చూసుడు పిసపిస హారన్ కొట్టుడు నవ్వుకుంటా చేసుకుంటూ ఉంటారు
మన రోజుల్లో అయితే మస్తు గేమ్స్ ఆడుకొనేటోళ్ళం చిన్నప్పుడు
అవును చాలా గేమ్స్ ఆడుకొనేటోళ్ళం
కరెంటు పోతే అంతక్షరి ఆడుకొనేటోళ్ళం
అ
ఇంకా షెటిల్ ఆడుకుండే వాళ్ళం బయట
అవును షటిల్ ఆడుకొనేళ్ళం ఇంకా అదేదో ఏమో ఏమంటారు ఇట్లా అదా ఉవును ఆ ఇ బండలు ఇంక ఇట్ల రౌండ్స్ గీసి అడుకొనేటోళ్ళం కదా
పులి మేక
పులి మేక కాదిట్లా ఏదో తొక్కుడు బిల్ల ఏదో
బోలీ బోలీ
బోలి బోలి మీరు కూడా ఆడేవాళ్ళా అవన్నీ
అవును ఇంకా అదేంది అండర్ ఓవర్ కట్టే ఇసరేయాలి
ఆ బాగుందిటెటి అన్ని ఇప్పుడు
కోతి కొమ్మాని
కోతి కొమ్మచ్చి అని ఇలా దాస్ కోవడం అఔట్ కి కౌట్
రెస్సు దాగుడు మూతలు ఇవన్నీ ఆడుకునేటోళ్లం అప్పట్లో
అవును మేము స్కూలో కబడ్డీ ఖోఖో కూడా బాగా ఆడేవాళ్ళం నేనయితే బాగా ఆడదాని కబడ్డీ ఇష్టం ఉండే చిన్నప్పుడు హ్మ్మ్
నీకు ప్రైజ్ వచ్చిందా మరి
ఆ వచ్చినయి స్కూల్లో ఉన్నప్పుడు వచ్చేటి కబడ్డి ఆడినాం ఇట్లా మేము సెలెక్ట్ అయితే మమ్మల్ని ఇట్లా పెద్ద ఇంకా దానికంటే ఇంకా పెద్దవి ఉంటాయి కదా ఇట్లా నేచ అట్లా అట్ల తీస్ క్టయ్యింది కానీ అప్పుడు సెలెక్ట్ కాలేదు కాని ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ అయినాం ఇగ అక్కడ చాలా మంది వస్తారు కదా ఎక్కడెక్కడనో వాళ్ళు వేరే వేరే ఊర్ల వాళ్ళు స్కూల్స్ అన్ని కలిపి ఇ ఇగ అప్పుడు సెలెక్ట్ కాలేదు రన్నింగ్ కూడా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని
రన్నింగ్ ఆడేవళ్ళా మీరు
ఆ అవును బాగా పార్టిసిపేట్ చేసే దాన్ని రన్నింగ్ లో కూడా ప్రైజెస్ వచ్చినయి మీరు
అంత ఆడకపోయేదాన్ని ఖోఖో ఆడేదాన్ని అప్పుడప్పుడు కానీ నాకంత ఇంట్రెస్ట్ ఉండకపోవ్ స్కూలో అంటే ఇ ఇంటి దగ్గర ఆడుతమ్మం అవి ఇవి చిన్న చిన్నయి గాని
హ్మ్మ్
ఇంటి దగ్గర గోళీలు డిక్కీలు
ఆహా
అవి పులీ మేక క ఉండేది కదా ఇట్లా
ఆ ఔ అది మైండ్ గేమ్ లాగా ఉంటది బాగా అష్టచమ్మ కూడా బాగా సమ్మర్ అస్తే చాలు అసలు అష్టచెమ్మ ఆడుకునే వాళ్ళం.
అష్టచమ్మ ఉన్న అది స్నేక్ లాడర్ ఉంటది కదా
ఆ అదో చదరంగమా చదరంగం
చదరంగం కాదు
హ్మ్మ్ మేము అంటవేమో గాని
స్నేక్ లాడర్
అదే తెలుగులో ఏమో అంటారు అయితే ఆలోచిస్తున్నా
పాము పామును ఇచ్చిన
ఆ అదే
చేస్ అచ్చ మీకు
చేస్ రాదండి ట్రై చేసినా కానీ రాలేదు నేర్చుకుంటే వచ్చేది కావచ్చు కానీ ఎప్పుడు నేర్చుకోలే
క్యారమ్ బోర్డ్ ఆడే వాళ్ళం
ఫుల్ ఆడుకునే వాళ్ళం మేమైతే సమ్మర్ ఓస్తే అసలు మాకు హాలిడేస్ అస్తే అందరం కలిసిగా అది ఆడుకునే వాళ్ళం క్యారం బోర్డ్ ఆ ఆడుకున్నప్పుడల్లా గొడవ అయ్యేది మా ఇంట్లో
అదిట్లనే
మ్మ్ నువ్వని నేనని ఇది నువ్వేసినవు అది వేసినావా అది అట్ల ఎట్లా అని ఇగ ఊకి గొడవలు అయ్యేది మా డాడీ మా మమ్మి తిట్టే వాళ్ళు అసలు.
కానీ అప్పుడు లెక్క ఇప్పుడు ఎవ్వరు ఆడట్లేదు అప్పుడు ఆడడం వల్ల మనం ఇంకా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండట టోళ్ళం బయట ఆ గేమ్స్ ఆడడం వల్ల ఇప్పుడు బయటికే వెళ్ళడం లేదు పిల్లలు.
అవును బయటికి వెళ్తలేరు హెల్తీగా ఉంటలేరు ఏమన అంటే టీవీ చూస్తారు లేకుంటే ఇప్పుడైతే మొబైల్ ఎక్కువ అయిపోయింది ఇంకా.
మొబైల్లోనే యూస్
మొబైల్ గేమ్స్ సొ అన్ని అవేవి అసలు వాళ్ళకు ఎక్సర్సైజ్ లా కూడా అవ్వట్లేదు మనం ఆడుకునే వాళ్ళం కాబట్టి బయటికి ఏళ్ళి ఆ కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళం అసలు మట్టిల మట్టిల కూడా ఆడుకోవడం మంచిదంట కానీ ఇప్పుడు పిల్లలు ఏమనా అం
టిల మనం ఇల్లులు కట్టుకునే వాళ్ళం అప్పుడు
అవును ఇసుకలల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళం ఇంకా చాలా ఏమేమో ఆడుకునే వాళ్ళం అసలు
ఇవి కంకర ఉంటే దాంతోటి కచ్చగవ్వల ఆడు
ఆ అవును కచ్చ గవలు ఆడుకునే వాళ్ళం అవును
ఇట్లా పాలరాతి బండలు ఉంటే దాన్ని కూడా ఇట్లా డబ్బాలు లెక్క
ఆ దానికి ఈకితే మొత్తం ఇట్ల రాకి తే మొత్తం
ఊమ్ ఇక అట్లి ఆడి ఆడి ఆడి అవి ఇట్లా రౌండ్ షేప్ ప ఏది మస్తుండేటి
ఊమ్ అవును పోటీ పడి పడి మరి ఆడుకునే వాళ్ళం స్కూళ్లల్లో కూడా అష్టచమ్మ అయితే అసలు ఫుల్లు ఆడుకునేవాళ్ళం సమ్మర్ అస్తే చాలఅసలు దిమ్మలే
చిన్నది ఉండేది పెద్దది ఉండేది అబ్బో అది ఘోరం ఆడేటోల్లం
అవును అవే స్తే గవ్వలతోటి ఓం నీ కది పడుతది నేను అది పడుతె నీకు నేను అంటే ఇట్లా మనం వెళ్లొదు ఇంటికి వెళ్తాం అను
చంపేసేటోళ్ళం ఫుల్లు కాయలు నాకొక్కటి ఉన్న అది అన్న కూడా వినకుండా
ఏడ్చ్ ఏడ్చే వాళ్ళము మ్మ్ అవన్నీ కాని ఇప్పుడు బాగా ఇప్పుడున్న కదా ప్చ్ గుర్తు చేసుకుంటే జోక్ అనిపిస్తది అసలు
వచ్చినయి అవి ఇప్పుడు ఏంది లూడో అని చెప్పేసి ఆ ఇక మొబైల్లలో ఆడుతున్నారు తే కాని బయట ఎవ్వరు ఆడట్లేదు
అదే కదా ఇప్పుడు ఎవ్వరు అసలు పిల్లలు ఏమనంటే స్కూల్ క వెళ్తారు స్కూల్ క వెళ్ళి హోంవర్క్ చేయమన్నా అన్నం తినమన్నా ఏం చేసినా నాకు మొబైల్ కావాలి నేను మొబైల్ ఇస్తేనే ఆడతా తింటా ఏమన్నా చేస్తా అని అంటారు చిన్న చిన్న
అది స్టడీ పర్పస్ కోసం వచ్చింది కాని కరోనా నుండి ఇక మొత్తం రీల్స్ అవి కానీ ఇప్పుడు చిన్న పిల్లలే మొత్తం రీల్స్ వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం చిన్న పిల్లలే
అవును బాగా చిన్న పిల్లలే వస్తున్నాయి అందరు అవే కానీ అది చూడడం వల్ల మనక ఎఫెక్ట్ అయితది కల్ ఎఫెక్ట్ పడుతది ఆ మనకు దానికి అలవాటు అయిపోతాం అసలు బయటకి వెళ్ళి అసలు వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడడం కూడా మనకి రాద అన్నట్టు అంటే కలిసి పోలేవు అన్నట్టు టు
అవును ఇప్పుడు ఏదైనా కూడా మా ఇంటికి పని చెప్ప చెప్పట్లేదు దాన్ చాట్జీపీటి వచ్చిందని దాని మీదే డిపెండ్ అయిపోతుంది
మ్మ్ అవునేమనన్ అంటే సొల్యూషన్ ఏం ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఏం వచ్చినా దాన్ని అడిగనే మ్యాథ్ లెక్కలు చేయడం అన్నా ఏమన్నా ఇట్లా ఏమ క్వశ్చన్స్ అడిగినా కూడా దాన్ని అడుగుతారు కా వాళ్ళు వాళ్ళ ఓన్ టాలెంట్ ఏం లేదు అసలు వాళ్ళ బుర్రనే యూజ్ చే చేయ్యట్లేదు అసలు వాళ్ళు
రాను రాను వాళ్ళకి ఇక ఏం రాదు అట్లా చేస్తే
అంతే ఇంకా రాను రాను మొద్దు శుద్ద్దల అయిపోతారు అసలు ఏం ఉండదు అసలు
చాలా కష్టం అయితది వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదుని తర్వాత చాలా ప్రాబ్లం అయింది అలాంటి వాళ్ళకి జాబులు కూడా దొరకవు మళ్ళ వాళ్ళ టాలెంట్ ని చూసిస్తారు కానీ అట్లా ఏ ఐ అది ఏది వాటి మీద డిపెండ్ అయితే ఇప్పుడు తెలుగు ఆ ఆ లు కూడా రావు వాళ్ళకి తెలుగు చదవడం రాదు తెలుగు రాయడం రాదు
లు మాతృభాష తెలుగే కానీ వాళ్ళకి తెలుగు మాట్లాడడం
మాట్లాడడం రాదు చదవడం రాదు వాళ్ళ పేర్లు కూడా రాయడ్ రావు ఒత్తులు రావు దీర్ఘాలు రావు ఏం రావు
ఇక అట్లా చేసేస్తుండన్ని
అందరు గవర్నమెంట్ స్కూల్ కానే ప్రైవేట్ స్కూల్ కే పంపిస్తున్నారు కానీ అక్కడ కూడా ఏమి రావట్లేదు
హు చెప్పే వాళ్ళే అసలు అంటే మంచి వాళ్ళు చెప్పే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే పిల్లలు మంచిగా ఉండరు పిల్లలు మంచిగా ఉంటే వీళ్ళు బాగుండరు. ప్రైవేట్ స్కూ ఊళ్ళో అందరూ ఎక్కువ అంటే గవర్నమెంట్ టీచర్ అంటే వాళ్ళకి జాబ్స్ వచ్చిన వాళ్ళు మంచిగా హైయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు అవిఇవి అయిన వాళ్ళు పెద్ద పెద్ద ఎగ్జామ్లు ఉంట అదే ప్రైవేట్ స్కూల్ అయితే మామూలుగా డిగ్రీ అట్లా చేసిన వాళ్ళు ఉంటారు అట్లా ఏ వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ లే అంటే ఉంటది వాళ్ళ కూడా నాలెడ్జ్ గానీ
కానీ అంతంతా మాత్రమే ఇక వాళ్ళు చెప్పేది ది చదువు చెప్పినమా పోయినమా అన్నట్టు వాళ్ళది ఉంటది వీళ్ళు కూడా అం
ఆ వీళ్ళ కు సగం సగం వచ్చి పిల్లలకు సగం సగం చెప్పేసరికి వాళ్ళకి అది ఇంతా రాదు
హు ఎక్స్పీరియన్స్ ఉండది ఈ ఫ్రెషర్స్ వాళ్లను పెడితే వాళ్ళకి ఏమి కాదు వీళ్ళకి
ఆ ఏ చిన్నపిల్లలు అంటే నర్సరీ ట్లా ఫస్ట్ క్లాస్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు కాని తర్వాత హయర్ స్ట్రైస్ అంటే వాళ్ళ మనకు లెక్కలు చెప్పడం అన్నా ఏం చేయడం అన్నా అసలు వాళ్ రా మనకే రాకుండా అసలు వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతాం మనం అసలు
అదే దాని మల్ల వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుది మళ్ళ పిల్లలకి
హు హు మేము స్కూ స్కూల్లో ఉన్నప్పుడుతే మాకు య కరాటే అని యోగా మెడిటేషన్ ఇవన్నీ చేపించే వాళ్ళు మా టీచర్స్ వేే వాళ్ళని ఇట్లా యు టర్స్ ఉంటారు కదా వాళ్ళని పెట్టించి మరి చేపిచ్చేవాళ్ళు
ఆవును డ్రాయింగ్ క్లాసస్ పే టీచర్ వాళ్ళు డ్రాయింగ్
రన్నింగ్ క్లాసెస్ అవన్నీ అప్పుడు కానీ ఇప్పుడు అసలు పెట్టినా కూడా అసలు ఎవరు ఇంట్రెస్ట్ లేదు అలాంటివి లేవు కూడా అసలు ఇప్పుడు వాళ్ళకి ఎక్సర్సైజ్దు అసలు బయటికి వెళ్ళారు వాళ్ళు మెడిటేషన్ చేయరు ఎక్సర్సైజ్ చేయరు ఏం చేయరు ఇట్లా ఏమైనా ఉంటే వీక్ ఉంటారు చాలా మంది
అవును
మేమైతే సమ్మర్స్ వస్తే ఇట్లా మొత్తం హాలిడేస్ వస్తే ఇక పార్కులకు అటు ఇటు వెళ్ళి ఫుల్ ఆడుకునే వాళ్ళం. అటు ఇటు ఎండలు తిరుగుడు అవన్నీ చేసేవాళ్ళం. కాని ఇప్పుడే ఏమని అంటే వాళ్ళు మొబైల్స్ పట్టుకుంటారు. టీవీ చూస్తా
ఇప్పుడు ఏం లేవు అట్లా బయటికి పోవడమే లేదు ఇంటి పక్కల పిల్లల తో ఆడడం లేదు సైకిల్ దొక్కడం లేదు
ఆ అప్పుడు మనం ఆడుకుంటా అంటే పేరెంట్ సేమో ఎందుకు ఆడుకుంటారు బయట అట్లా అనేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న ఆ ఇప్పుడున్న పేరెంట్స్ వాళ్ళు ఆడుకోండి బయటికి వెళ్ళి మా పతిలు ఆడుకొని దాంట్లో ఆడుకొండి అని చెప్పినా కూడా ఇప్పుడు పిల్లలు అసలు మాటలే వినట్లేదు అసలు అట్లా ఉండడం వల్ల
వాళ్ళకు అసలు ఇలాంటి గేమ్స్ ఉంటాయా అని కూడా తెలివదు అసలు
అసలు తెల్వదు కానీ వాళ్ళ ఇప్పుడు మనం వాళ్ళ కూడా అట్లాంటివి చేపియాలి అన్ని అసలు మొబైలే ఇవ్వకూడదు అస్
అనమ్మా వీళ్ళ ఇంటికి పోతే అక్కడ కొంచెం చిన్న పిల్లలతోటి టైమ్ స్పెండ్ చేస్తే, వాళ్ళకి కొన్ని గేమ్స్ అనేటివి తెలుస్తయ్. ఇట్లా సిటీలలో ఉంటే ఆ మాత్రం తెలివదు. ఎవరిన్
ఉమ్ సిటీలలో ఏమి ఉంటది పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ వెళ్తారు పిల్లలు స్కూల్ కి వెళ్తరు. లేకపోతే వాళ్ళకు ఏమంటరు. ప్లే స్కూల్ వాళ్ళ గట్లకు ఆయలకు వాళ్ళ వీళ్ళకి ఇచ్చేస్తారు. అయిపోదు అది వాళ్ళకసలు ఏం తెలుసు అయన్ని
అవును సరే అండి మరి
ఆ సరే అండి బాయ్
అం బై